హలో
హలో
బాగున్నారా
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే అలా వాక్ చేస్తా ఉన్నానండి తిన్నారా
ఆ తిన్నామండి
ఏం బొంచేశారు ఏం తిన్నారు
ఈ రోజు పప్పన్నం చేసింటే తిన్నామండి
అవునా విశేషం ఉమ్
అదే అండి షాపింగ్ చేయాలనుకుంటున్నానా ఆ అదే ఆన్లైన్ లో చేద్దామా ఆఫ్లైన్ లో చేద్దామా అని థింగ్ చేస్తూ ఉన్నాను
నీ మోస్ట్లీ ఏది ప్రిఫర్ చేస్తారండి అంటే ఇంతకు ముందు వరకు ఎలా చేశారు మీరు ఆన్లైన్ లోన ఆఫ్
ఆ నేను అయి తే మోస్ట్లీ అయితే ఆఫ్లైన్ లోనే ప్రిఫర్ చేస్తాను
ఉం ఎందుకండి ఆన్లైన్ చూడొచ్చు కదా అండి మీరు ఎక్కడ ఉంటారు ప్రాపర్ అంటే ఇంట్లో ఉంటారా ఎక్కడన్నా ఏమైనా చేస్తా ఉన్నారా
ఆ నేను ఇంట్లోనే ఉంటా ఉంట్టానండి ఆ
ఇంట్లో ఉంటే మనకి ఈజీనే ఉంటుంది బట్ కానీ ప్రతి సారి బయటికి ఎల్లి కొనడం కన్నా ఆన్లైన్ లో కూడా బానే ఉంటాయండి ఈ మధ్య క్లాత్స్ కూడా బానే వస్ తున్నాయి ట్రై చేసిండచ్చు కదా సరే
ఆ ఈసారి ట్రై చేస్తానండి మీరు ఎప్పుడన్నా ఎప్పుడన్నా అంటే ట్రై చేయలేదండి ఇంకా నేను మోస్ట్లీ అంటే అఔట్ సైడ్ అంటే ఆఫ్ ఆఫ్లైన్లోనే పర్చేస్ చేస్తాను
అవును ఆ ట్రై చెయండి ఒకసారి అంటే అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఓ చూడండి బాగానే వస్తాయండి మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట
ఆ అంటే ఎట్లాంటి ఇవండి ఆప్షన్స్ అంటే
అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి ఏమైనా మనకు నచ్చిందనుకో డి దాంట్లో రేటింగ్స్ చుడోచ్చు తర్వాత కో అంటే కలర్ ఎలా వస్తుంది ఏమి అని చూడచ్చు చు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రోడక్ట్ మీరు కొన్నారని కొండే మీరు ఇ కొన్న తర్వాత మీ రివ్యూస్ మీరు యాడ్ అన్నమాట దాని తర్వాత ఆ ఫుడ్ ఫొటోస్ కూడా మీరు అప్లోడ్ చేస్తారనమాట అవి మనం చూడొచ్చు అండి ఇంకొకటి అస్సాం అకి మనకు నచ్చలేదుదండి ఆ ఈ సబ్ నార్మల్ మనము ఆఫ్లైన్ షాపింగ్ చేస్తే మోస్ట్లీ ఆ మనము ఏమి ఫ్యాబ్రిక్ అడగ అడగ అనమాట నేను ఎగ్జామ్ అండి నేను మొన్న షాపింగ్ చేసన్నమాట బయటకెళ్ళి సారీ కొన్నానికిళ్ళా అక్కడ సారీ కొన్నాను అని ఆ సారీ ఏ ఫాబ్రిక్ అనేది ఇప్పటికి నాకు తెలీదు కట్కున్నా అంతాయి పోయింది బట్ ఫాబ్రిక్ నాకు తెలీదు అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఆ అది కూడా అది నార్మల్ ఇప్పుడు ఏమంటారు పార్టీవేర్ శారీ అండి అని చెప్తారు అంతేకాని ఫ్యాబ్రిక్ ఏంటి అని చెప్పారు అనమాట
ఆహో ఓకే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అండి ఆన్లైన్ షాపింగ్ లో
బెనిఫిట్స్ ఉన్నాయి న్ని లాస్లు ఉన్నాయండి ఇంకొకటి మనం ఫాబ్రిక్ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఏ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా మనకి ఇప్పుడు కొంతమంది మీరే అ ండి అడుగుతారండి ఏ ఏ ఇది ఫ్యాబ్రిక్ బాగుంది క్లాత్ బాగుంది ఎక్కడ కొన్నావు ఏమి అట్లా అడు తో ఎక్కడ కొన్నావ్ ఇప్పుడు మీరు కొన్నప్పుడు ఇక్కడ కొన్నాను అంటే మీ ఊరికు వచ్చి కొనలేర్
అవునండి నేనైతే ఇంతవరకు అన్ని ఆఫ్ ఫ్లైన్లోనే కొన్నానా అండి ఆన్లైన్లో కొనలేదు ఏమైనా ఎట్లుంటుందో ఏమో అని చెప్పి ఇంతవరకు ట్రై అనేది కూడా చెయద చెయ్యాలనుకోలేదు మీరు చెప్పన్నారు కదా ఆన్లైన్ షాపింగ్లు ఇట్లా ఫాబ్రిక్ ఏది ఉంటది రేటింగ్స్ ఉంటాయి ఎవరైనా అప్లోడ్ చేస్తారు ఫొటోస్ దాన్ని బేస్ చేసుకొని కూడా మనం పర్చేస్ చేయచ్చు అని ఈ అందుకోసమని సార్ నేను కూడా ట్రై హు
ఆ మనకు నచ్చినా కూడా కొన్నిసార్లు ఫ్యాబ్రిక్ బా రాదండి ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ లో పోల్చు ఉంటే ఆ్లైన్ లో మనం ఫ్యాబ్రిక్ చేప్ పట్కొని చూస్ ఫ్యాబ్రిక్ పేరు తెలియకపోయినా దానిక క్వాలిటీ ఎలా ఉంది అని చూస్తాం బట్ ఆన్లైన్ లో క్వాలిటీ చూడ్డానికి కవదు బట్ స్టిల్ మనకు ఒ కవేళ ఆర్డర్ చేస్తే బాలేదనుకోండి నచ్చలేదనుకోండి అది క్లాత్ మనం రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా ఉందన్నమాట
ఆహో ఆ ఆప్షన్ గూడా ఉందా అండి అయితే చానా బెనిఫిట్సే ఉన్నాయం డి ఈ ఆ ఈ సారి నేను ఆన్లైన్ ట్రాన్ హలో
హ్మ్ ఆఫ్లైన్ లో మనం ఏమన్న కొంటే బయటికెళ్ళి ఎ ఎక్కడో ఓ చోట వేరే ఊర్లో ఉన్నామన్ కోండి వచ్చినాక మనం అక్కడ సరి గ చూసుకోకున్న ఇక్కడికి వచ్చినాక మనకు నచ్చలేదు మనం అది ఎనక్కివ్వాలన్న ఇవ్ వ్వలేము బట్ ఆన్లేను మన కదా ఆ ప్ ప్షన్ ఉందన్నమాట ఉం అం అంటే ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకోండి ఒక ఫై ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత తకూడా ఆ డ్రెస్సు ఆ క్లాత్ ఆ రిటర్న్ చేయచ్చన్నమా ట మనకు ఆ ఆప్షటెన్ డేస్ వరకు ఉంటుంది
హ్మ్ ఓకే అండి ఓ టెన్ డేస్ టెన్ డేస్ ఇస్తారా అండి రిటర్న్ గూడా హ్మ్ ఇదైదో భలే ఉందండి ఆ ఆన్లైన్ ట్రాన్సా ఆ ఆన్లైన్ది షాపింగ్ నేను ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యలేదు ఈసారి ఫస్ట్ టైం చెయ్యాలనుకుంటున్నాను
ట్రై చేయండి అండి
మీరు ఎటువంటి యాప్స్ యూస్ చేస్తారండి
ఉన్నాయండి చాలా ఉన్ ఉన్నాయి ఇప్పుడు ఏ మే మీషో అందరూ రెగ్యులర్గ యూజ్ చేసేది ఆఫ్ర్న్ అందరూ బాగా యూజ్ చేస్త రు ఫ్లిప్కార్ట్ కానీ అమేజాన్ జియో అఫ్టె ఆఫెన్ గానే యూస్ చేస్తరు ఎక్కువ అంత యూస్ చేయరు రు బట్ కానీ మీష్ తో పోలీస్ స్తే అమెజాన్ లో అజియోలో క్లాత్ క్వాలిటి బాగనే ఉంటుందండి ఫ్లిప్కార్ట్ లోనూ బా బాగనే ఉంటుంది అఫర్డబుల్ ప్రై ప్రైస్ కావాల మనం మన బడ్జెట్ లో కావాల అంటే ఆ మోస్ట్లీ మీషో ఫ్లిప్కార్ట్ లో బాగనే ఉంటయి అమెజాన్ కూడ ఓకే వస్తయి మన మన బడ్జెట్ లో
ఆ
మంచి బ్రాండ్స్ కావాల అట్ల కావాలంటే ఇంగ ట్రై చేయ్యాలా జియో గానీ అమెజాన్ లొ గానీ మిన్ మింత్రా ఉంటుందీ దీంట్లో అన్నీ దొరుకుతయి నచ్చింది కొనొచ్చు
ఉ హు
ఏమంటే ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది ఇంకొకటి ఏమంటారు ఆ బెనిఫిట్ లేని ఉంది అనమాట ఇప్పుడు ఆన్లైన్ లో అనుకోండి మనం ఆర్డర్ చేస్తే వన్ వీక్ వస్తుంది ఆఫ కోండి కావాలంటే వెంటనేవ కొనొచ్చు
ఆహా
మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీకు అదే బాగా అనిపి ఒకవేళ ఇది యూస్ చేసినా అదే మేలు నాకు బాగా అనిపిస్తుంది అనే ఒపీనియన్ ఉండొచ్చు బట్ కొన్నిసార్లు ఏమంటే మనము వెళ్ళలేము త్వరగా కావాల అట్లా అనుకున్నడు రిటషన్ పెట్టుకోవాలా లేకపోతే దూరంగా ఉన్నా అట్లా అనుకున్నప్పుడు ఆన్లైన్ యూస్ చేసుకోవచ్చ డౌన్లోడ్ చేసుకోండి యాప్స్ మీకు ఏ నచ్చి అ ఫస్ట్ ట్రై చేడి అంటేాలి వన్నీ ఎలా వస్తాయి రిటర్న్ ఆప్షన్స్ అన్ని ఎలా ఉ ఉంటాయి అన్నిీ ఉంటాయి మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడం మీరు క్యాష్ ఆన్ డెలివరీ ను పెట్టొచ్చు న్లాైన్ యూపిఐ పేమెంట్ కూడాడ చేయొచ్చన్నమాట
ఓకే అండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ ఆ అదే అండి మీరు చాలా అంటే చాలా బెనిఫిట్స్ చెప్తా ఉన్నారు రేటింగ్స్ ఉంటాయి క్లాత్ ఉంటుంది ఆ మనకు నచ్చినట్టు మురి రిటన్ కూడా పెట్టొచ్చు అంటున్నారు ఆ
చెప్తారండి కొంతమంది నే నేను రెండు ప్రిఫర్ చేస్తానండి అంటే నాకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కొనడం గాని అంటే దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ లో వెళ్తాను నేను దూ ఉన్నాను నాకు అక్కడ కొనలేను ఏం చేయలేను అంటే ఆఫ్లైన్ షాపింగ్ కె ఆఫ్లైన్ ఆన్లైన్ షాపింగ్ కె ప్రిఫర్ చేస్తానన్నమాట
ఉ అవునండి ఉ అవును ఇది టైమ్ సేవ్ పింగ్ కూడా చేస్తుందండి మనం ఏదైనా వర్క్ లో మ అంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు బయటికి పోయి షాపింగ్ చెయలేను అనుకున్న టైం లో ఆన్లైన్ షాపింగ్ అనేది మనకి బెనిఫిట్ టే అయితది
ఇంకొకటి ఏమన్ ఈ ఆఫలైన్ అన్ మనం వెళ్ళినప్పుడు అమౌంట్ ఉన్నప్పుడే మనం మనం మనం వెళ్ళినప్పుడు రమ్మంటున్నప్పుడే వెళ్ళాలా దీని కూడా అంతే అనుకోండి బట్ కానీ మనము ఏది కావాల మనకు అనేది ముందునే చూస్ చేసుకని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ విష్ లిస్ట్ విష్ లిస్ట్ మన విష్ లిస్ట్ ఏవేవి మన మనకి నచ్చవి విష్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు లేదా కా కూడా ఆడ్ చేసుకోవచ్చన్నమాట అమౌంట్ ఉంది ఇప్పుడు మనం ఈ డ్రెస్ కొనొచ్చు అని అనుకున్నప్పుడు అది ఓపెన్ చేసుకొని ఏది కావాలో ఆర్డర్ పెట్టు వోచ్ అన్మాట నార్మల్ శాప్స్ లో అనుకోండి మనం వెళ్ళాము మనకు నచ్చింది డ్రెస్ ది ఆ రెండు డ్రస్లు కొ ఒక డ్రస్ కొనాలనినుకుని రెండు డ్రస్లు మనకు నచ్చినయి కానీ మన దగ్గర అమౌంట్ ఒక డ్రెస్కి మాత్రమే ఒక డ్రెస్ కోన్ ఒ డ్రస్ దా అట్లనే నచ్చింది కొనలేం క దా అలాంటప్పుడు వాళ్ళ తీసి పెట్టండి అని చెప్పలేము ఎందుకంటే మనం ఎన్ని రోజులు పోతామో మనకు తెలీదు కానీ దీంట్లో అట్ల కా కాదనమాట ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన ఒకసారి స్టాక్ చేస్తారనమాట స్టా క్ వచ్చే అంతవరకు స్టాక్ వచ్చిన తర్వాత కూడా మనకు రిమైండ్స్ రిమైండర్స్ కూడా వస్తాయన్నమాట ఫార్మల్ షాప్స్ స్లనుకోండి ఇగ మీరు వెళ్ళి అడిగిన రు మీక్ నచ్చలేదు మీక్ నచ్చింది గనీ అదోక్కటే పీస్ ఉంది వేరే వాళ్ళు కూడ కొన్నారు కావలన్నప్పుడు మీరు కొనాలంటే స్టాక్ ఎప్పుడు వచ్చుంటా తెలిద అన్నమాట్ డ అట్లాంటప్పుడు మనక్ కీ ఆఫ్లైన్ షా ఆన్లైన్ షాపింగ్ బాగా యూజ్ అవుతుంది అనమాట్
మ్మ్ హ్మ్
ప్పుడు మనకు మెసేజ్ రావడం గాని నీ మనక్ కావల్సిన సైజ్ చూసుకొని మనం బుక్ తీసుకోవడం గని
ఓ సైజెస్ కూడు ఉంటాయా అండి దాంట్లో మనక్ కీ నచ్చినవీ
ఆ ఉంటాయండి మనం ఏ సైజ్ కావాలం టే అదిత్రి బుక్ చేసుకోచ్చు ఆర్డర్ చేసుకోవచ్చన్నమాట్ టా ఎస్ ను ఎగ్స్ ఏ ఎక్సెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్సల్ డబుల్ ఎక్సల్ వరకు ఉన్
ఇదెదో బలే ఉందండి అసలు యాప్ అది మా ఆన్లైన్ షాపింగ్ అనేది మనకు నచ్చినట్టు మన సైజ్ ఇంట్లో లో ఉంటాయి
అవునండి ట్రై చేయండి బానే ఉంటయి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఓకే నీకి బాగా యూస్ చేయొచ్చు అనేది చెప్పలేను కని చేయొచ్చు మనం తీస్క చూసా కాని ఏమన్న పనులునయి ఇంకొకటి ఇంకో ఇప్పుడు ఉన్న యూజ్ చేయొచ్చు ఫాబ్రిక్స్ కీ ఏమంటరు కొంతమంది మంచి ఫాబ్రిక్స్ సేల్ చేస్తారు దాంట్ ట్లో లో కూడ కొంతమంది త మంచి క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ కూడా సేవ్ చేసే సేల్ చేస్తారనమాట మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి ఏమి రివ్యూస్ అన్నీ చూసి సి మనం ఆర్డర్ చేసుకోాలనమా అండ్ ఇంకొకటి బెనిిట్ మనం ఆ క్లాత్ చూడకపోయినా వచ్చిన తర్వాత క్లాత్ నచ్చలే అనుకోండి రిటర్న్ పెట్టచ్చు వేరే ఆప్షన్